ఎందుకుము చెప్పు
తోనో చ్చంద నాకు
కేజీలోపల మొత్తుకుంటే ఏం చేయమంటావు నేను
ఊ
అమమమ అనుకుంటా బ్లాగీ బెస్టు
నీ కన్నా నవును అదే నీ కన్నా బ్లాక్ బెస్ట్
వచ్చాదీ పండు పండుకొనే ఉంటది ఇరవై నాలుగు గంట అది తిరుచెని అవుతుది ఇ పిలిచే భూవ తింటంది అంత అంతకి మించి ఏయం లేదు
అందుకేద ఎల అ ర తినీష
దానికి ఎంత ఆాకలిందమ్మా చెప్పలేం కదమ్మా
హుమ్
అది అడగలి ను అది సంపాదించుకొని తెచ్చుకోలేవు్ ఇంకా అట్లా అట్లా తింది దొంగతనంగా తిని ఎని పేరులేదు కాని తినేస్ నూట వన్ సిక్స్టీ పోతే పోనీలమ్మా అదన్నతినింది ఒక పూట ఒక పూట నీది కాదు నాది కాదు అంతే మళ్ళా పేట్టుకొని ఏల్ సిగ్గు లేకుండా అల్ అద క్క పెట్టుకున్నాము అదే మనీ తిన్నావా
ఒక ఎ వయి కదా
దా యి ఈ విషా దుః ఆరుద్దా బ్లాగీ కి బెట్టే టైం మ ఇలాకా గురుతు వచ్చదా పోమను
కొను నేను చెప్ నీకు మళ్ళా పెట్టుకున్నాను కదా అంటే నేను చెప్తాను
అంటే ఆ టైం కి అది తినాల అనిపించింది కాబట్టి తినేయాల అని ఇప్పుడు ఎవరు చెప్తుినార అనమాట నాకి
బాగా బాగా చెప్తున్నాలే డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తా ఏమన్నా అడిగితే వాంగనా మీద
నువ్వేగద ఏన్ తినాల అనిపిస్తా అది
ఆ ఒక రోజు రోజునా
మ రోజు మీ ఆడబట్ కు నచ్చ బమ్మ నిజంగా నువ్వే చే హలో హలో హలో హలో హలో హలో హలో